హలో పన్లు ఏం చేస్తారండి
మేము రోజు అంటె పనులంటె మేము రో ఉ మేము ఒక వర్క్ అంటూ చేస్తామండి అంటె మేము ఒక ఒకేషన్స్ ఇప్పుడు సన్ సమ్మర్ అయినా వింటర్ అట్ల మీరూ
మేము కూడ రోజువారు పనులు టైమ్ టు టైము ఉన్ అండి మాకు పొద్దున ఏడు గంట్లకు ఆరు గంట్లకట్ల లేస్తాం అండి
అంటే మీరు లేవగానె ఏమన్నా వర్క్ చేస్తారా అండి లేపోతే ఎద
ఆ మేము లేవగానే సిక్సో క్లాక్ కి లేసి కొద్దిసేపు వర్కౌట్ చేస్తామండి వర్కౌట్ చేసిన తర్వాత మేము
అంటే వర్క్ అన్ అంటే ఇప్పుడు మీరు వర్క్ కౌట్ చేస్తా అంటారు కదండి ఆ వర్కౌట్ అంటే జిమ్ క వెళ్ళడమా లేకపోతే అన్ని ఇంటి దగ్గరనెనా
జిమ్ అనేది ఏం లేదండి ఇంటి దగ్గరనే మనం చిన్నగా రన్నింగ్ కొట్టి ఇట్లా వర్కౌట్ చేస్తామండి
అంటె రన్నింగ్ అంటె మీరు ఒక్కటె వెళ్తార అండి మీతొ ఇంకెవరైనా ఫ్రెండ్స్ వస్తారా
మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మాతో పాటు రన్నింగ్ కొస్తారు మేము పొద్దున లేసి వర్కౌట్ చేసుకుంటామండి ప్రతిరోజు
అంటే ఇప్పుడు యిట్టంటె మేం దెన్ గనం ప్రిపేర్ అవ అంటె ఏదన్న గవర్రమెంట్ గిట్లా ప్రిపేర్ అవ్వడానికి రన్నింగ్ చేస్తాల మీ హెల్త్ పరంగా చేస్తాల అండి
గవర్రమెంట్ అనే ఇది ఏం లేదండి మా హెల్త్ పరం కోసమే మేము వర్కౌట్ చేస్తాం
అంటే ఇప్పుడు ఈ వర్కౌట్ మేము వర్కౌట్ అంటవ్ అంతేమి వ డైలీ అంటు వెళ్ళమండి ఎప్పుడైన అట్ల రోజు అంటు ఏమి ఎల్లమండి మేం మీరు ఈ నెక్స్ట్ అంటే ఈ వర్కౌట్ కాగానే ఏం చేస్తారంటే నెక్స్ట్ చేయడం
వర్కౌట్గ అయినా తర్వాత ఫ్రెష్అప్ అయి ఓ గ్లాస్ పాలు తాగుతూ ఉండి పాలు తాగి తర్వాత చే తర్వాత చేసే పనులు ఆఫీస్కి వెళ్ళడమో అది ఇది ఏదో చేస్త
అ అంటే ఇప్పుడు మీరూ ఇప్పుడు ఇన్ని ఫ్రెష్ అప్ అవుతారు అంటుండి ఫ్రెష్ప్ అయినక మిల్క్ తాగడం అంటే మీరు ఎలా మీ ఓన్ అంటే ఓన్గా అయినా ఉన్నాయండి లేకపోతే బయ లంచ్ చేసావా
ఆ మాకు ఓన్గా ఒక మూడు బఫెలోస్ ఉన్నాయండీ
అంటే మీకు మీ బుఫ్ఫేలోస్ మీరు అమ్ముతారా అండి పాలు ఏమనా
పాలు కేంద్రానికి పోస్తాం అండి ఈ కేంద్రానికి పోసి మాకు ఉంచుకున్న వరకు మేము ఉంచుకుంటాం
అంటే మీరు తెలిసినంత వరకు అంటే ఒక లీటర్ కు ఎంత ఉంటుందండి ప్రైస్
ఒక లీటర్ కీ అరవై రూపాయలు చపున పోస్తున్నారండి
అంటే ఇప్పుడు కల్తీ పాలు కూడా పోస్తారు కదా అండి కల్తీ కూడా సేమ్ రేటా
కల్తీ పాలు కల్తీ పాలకు అయినా ఏ పాలకు అయినా ఒకటే రేట్ ఉంటుందండి
అంటే అంటే మీరు ఓన్లీ కేంద్రానికి పోస్తారు బయట అంటే ఎవరికి పోయరా అండి
మా దగ్గర బయట వాళ్ళు తీసుకోరండి మేము కేంద్రానికి డైరెక్ట్ పోసేస్తాం
అంటే ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు మీరు దీని తర్వాత ఆఫీస్కి వెళ్తా అనరండి మీరు జాబ్ చేస్తార అండి
ఆఫీస్ అంటే మాది ఫార్మింగ్ అండి ఎప్పటికిీ మేము ఫార్మింగ్ చేస్తాం దాన్ని ఆఫీస్ అని పిలుస్తాం
అంటే ఇప్పుడు ఫార్మింగ్ అంటే మీకు డైలీ వర్క్స్ ఉంటాయండి ఫార్మింగ్ లో
ఆ ఫార్మింగ్ లో మాకు డైలీ వర్క్స్ ఉంటాయండి ప్రతిరోజు వర్క్ చేయాలి
అంటే ఏ టైప్ ఆఫ్ వర్క్స్ అండి ఇప్పుడు అంటే మీరు ఏన ఒక ఉదాహరణ తీసుకని చెప్పగలుగుతారండి నాకు
దాంట్లో మనం రోజు పొద్దున పొలాలకి నీళ్ళు పెట్టుకోవడం కాని వాటికి ఏమనా మందులు కొట్టాలి మందు వేయాలి అనేది మేము అబ్జర్వ్ చేస్తామండి వెళ్ళి అక్కడ
అంటే మీరు ఇప్పుడు మందు కొట్టాలి అంటే మీరు ఒకరే వెళ్తారా మీ ఇంట్లో వాళ్ళు కూడా వస్తారా అండి
పొద్దున అయితే వర్కౌట్ చేసిన తర్వాత నేను ఒక్కన వెళ్తాండి తర్వాత ఓ టెన్ ఓ క్లాక్ వరకు మా ఇంట్లో వాళ్ళు కూడా వస్తారండి
మీ అంటే మీ మీరు మీ ఫ్రెండ్స్ అంటూ ఎవరు రారా అండి ఎమ్మన వర్క్ ఉంటే
వర్క్ ఉంటే ఫ్రెండ్స్ పిలుస్తాండి
ఇంకా ఇలాంటి ఏమన్నా పనులకు మీ ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ చేస్తారండి ఇట్లా ఏమన్నా హార్డ్ వర్క్ ఉన్నప్పుడు రావడాలు చేయడాలు
హార్డ్ వర్క్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ని పిలిపించుకుంటాం వాళ్ళు కూడా ఏ మొహమాటం లేకుండా వస్తారు వాళ్ళకు కూడా మేము ఏదో ఒకటి చేస్తామండి
అంటే మీరు ఈ ఈ వర్క్ ఇంకేమైన్నా ఉంటే చేస్తారండి నెక్స్ట్
నాకు ఇంకా వేరే వాక్స్ అన్న ఏం లేండి ఇది ఒకటే మా పని
ఇప్పుడు ఈ ఒక ఫార్మింగ్ అంటూలండి అంటే దానికి మీకు అంటే లాభం లాస్ అంటే మీకన్నా లాస్ట్ వరకు వస్తందండి లాభం వస్తుంద లాస్ వస్తుంద మీరు తెలిసినంత వరకు
మనకు పంట ఎక్కువ వస్తాయి దిగుబడి ఎక్కువ వస్తాయి కొద్దిగా లాభం వస్ డి అధికంగా ఆ లాభం అంటే రాదు
అంటే ఇప్పుడు మీకు తెలిసినంతవరకు అయితే మీరు చేసే దానిలో లాభం ఏమైనా వస్తదా అండి
మోసాజకిసు కొంచెం లాభం వస్తది ఒక్కోసారి లాస్ కూడా వస్తుండి
అంటే లాభం లాస్ అంటే అంటే మీరు చేసే పని మీద ఉంటదండి లేకపోతే ఆ యొక్క అంటే పంట మీ ఎట్లా మీరు మీకు తెలిసి
మేము చేసే పని లో ఉంటది ఇంకా కాలం కూడా కాలం వల్ల కూడా పోతుందండి ఈ పంట
అంటే కాలం అంటే ఇప్పుడు వాతావరణం అంటే, ఇప్పుడు సపోజ్ అంటే ఎక్కువ వానలు పడడం వల్ల, ఎఫెక్ట్ అవుతదా లేకపోతే ఎట్లా అంటే అది.
వానలు ఎక్కువైన కష్టమే ఉంటుందండి. తక్కువైన కష్టమే ఉంటుంది.
ఇప్పుడు ఈ ఎండలు కొట్టడం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటందండి ఏమన్నా.
ఎండలు కొట్టడం వల్ల ఎఫ్ ఎఫెక్ట్ ఉంటదండి కొంచెం
అంటే ఇప్పుడు ఎండలు కొట్టడం వల్ల ఎఫెక్ట్ అంటే, మీకు తెలిసినంత వరకు అంటే ఎలా ఏ ఎఫెక్ట్ దేని, మీద డిపెండ్ అయి ఉంటుందండి.
ఎక్కువ ఎండలు కొట్టడం వల్ల పొలాలు తొందర ఆరిపోతాయండి. మనకు నీళ్ళు ఎక్కువసేపు నిల్చుండవు.
అంటే ఇప్పుడు నీళ్లు త నీళ్లు సరిపోవ అంటు అంటే ఒకవేళ ఒకవేళ నీళ్ళు కుంటాయండి అప్పుడు ఎండలు కొట్టినా ఏం కాదు
ఆ నీళ్ళు ఒకవేళ మనకు బావిలల్లో దాంట్లో దీంట్లో నీళ్ళు చానా ఉంటే అప్పుడు ఎండలు కొట్టినా పర్లేదు.
అంటే ఇప్పుడు ఈ ఈ చలికాలం అంటే ఎట్లా ఎఫెక్ట్ ఉంటుందండి.
చలికాలం ఏ ఎఫెక్ట్ ఉండదన్నే అంతా నార్మలైస్ ఆగిపోతు ఉంటది
అవునా అండి. ఇప్పుడు మీరు ఈ ప పంట పొలాల వరకే, అంటే సాయంత్రం వరకు ఇస్తనండి మీరు.
పనుంత వరకు పంట పొలాల్లో ఏస్తామండి. పని లేకపోతే బయట ఫ్రెండ్స్ తోని చిల్లు అవుతాం. అటు ఏమన్న పనులు ఉంటే బయటకి తిరుగొస్తామండి.
ఎంట అండి అప్పుడు ఏమన్నా ఏం చేస్తారండి తెలిసినంతవరకు
ఏముందండి బయటికి అట్లా ఫ్రెండ్స్తోనీ తిరిగి కళ్ళు తాగడానికి వెళ్తామండి సాయంత్రం
కళ్ళు అంటే ఎలా అంటే మీ ఊర్లోనే తీస్తారా వేరే పక్క ఊరికి వెళ్తారా
పక్కూరికి వెళ్ళి కళ్ళు తాగి వస్తామండి మేము
అంటే ఇప్పుడు కళ్ళు తాగుతా ఉంటడు అంటే దాని యొక్క ప్రైస్ ఎంత ఉంటుందండి
ఉప్పు దాని ప్రైస్ అంటే ఒక లీటర్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుందండి. మీరు ఎప్పుడు తాగలేదా కళ్ళు.
ఆ మేము తాగామండి మా దగ్గర అంటూ అంత బాగోదండి. అది దాన్ని మీ అంటే కల్తీ చేస్తారు కదా. మీ దగ్గర ప్యూరు పోస్తారండి అంటే మీ ఊరు గౌడ్సేనా
ఆ గౌడ్సు పక్కురు వాళ్లండి
అంటే ఇప్పుడు గౌడ్స్ కాకుండా వేరే వాళ్ళు ఎక్కేదా నికి ఛాన్స్ ఉంటదా
అవి గౌడ్స్ వాళ్ళు పైసలు కట్టి తీసుకుంటారండి. తళ్ళు వేరే వాళ్ళు ఎక్కనేకి ఛాన్స్ ఉండదు.
అంటే వాళ్ళకు ఒక ఎన్ని అంటే వారి వాళ్ళ వరకు ఒక కులం మాట్లాడుకుంటు పోవచ్చు.
ఆ అవునండి వాళ్ళ వారికి మాట్లాడుకొని, వాళ్ళు పైసలు కట్టి తాళ్ళు తీసుకుంటారు.
ఇప్పుడు కళ్ళుకు వెళ్తా ఉండళ్ళు అంటే మీ ఫ్రెండ్స్ అందరు వెళ్తారా. మీరు కొంతమంది వెళ్తారండి మీరిద్దరు ముగ్గురు.
మేము ఒక ఫైవ్ మెంబర్స్ కీ ప్రతి రోజు కళ్ళు తిందామని
ఇప్పుడు కళ్ళుకి వెళ్తా ఐదురు వెళ్తారుండి అంటే మనిషి కొని వేసుకుంటారా లేకపోతే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పెట్టుకుంటారండి మని.
ప్రతి రోజు రోజుకొకరు చొప్పున పెట్టుకుంటాం అండి ఇంకా మీకు పంట పోలాల గురించి ఏమనా తెలుసా అండి
పంట పొలాల గురించి అంటే తెలుసండి కానీ అంత మీ ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని పంటల గురించే తెలుసండి నాకు
పణ
పంట పొలాలంటే ఇప్పుడు మొక్కజొన్న ఉంటాందిండి మొక్కజొన్న తెలుసు ఆ మొక్కలు వేయడం ఆ మొక్కలకు మందు చల్లడం ఉంటది కదండి
ఇంకా అలాంటి ఎమన్న పంటల గురించి ఇంకా అలాంటి ఏమైన్నా పంటల గురించి తెలుస జన్మకు
ఆ ఇది ఇది మన కందులు ఇవన్నీ వేస్తారండి మా సైడు ఈ కందులే కాకుండా ఈ పెసర్లు బొబ్బలు వడేస్తారంండి ఆ వాటికి నీళ్లు చాలా తక్కువ పడతాయిగాబట్టేస్తారు
మీ సైడ్ ఎక్కు దిగుబడి ఏ పంటలు వస్తాయండి
ఎ క్కువ అంటే అది ఆ యొక్క భూమికి డి డిపెండ్ అయ్యి ఆ యొక్క వాటర్ కు డిపెండ్ అయి ఉండండి ఎక్కువ అంటే పొలం మిన్న పొలము మొక్కలమీన్నే అండి లాభం
మా సైడ్ కూడా అంతే పొలాలు మొ క మల మీద ఎక్కువ లాభం పొందుతారండి రైతులు ఎక్కువ అంటే మరీ ఎక్కువ రావు
ఇప్పుడు మిర్చి కూడా ఎస్తారండి ఇక్కడ మిర్చి లాభమా లాసం లాస్ట్ వరకు తెల్వదండి
అది మిర్చి అనేది మనం చెప్పలేమండి అది ఖాతా వచ్చే వరకి మనం
అది లాస్ట్ వర్క్ అది లాస్ట్ ట్ వరకు లాభమా లాసా ఎట్లా అయిపోలే ఎందుకంటే ఒకసారి రేటు పెంచొచ్చు ఒసారి తగ్గియచ్చు
అవునండి పసుపు సైడ్ పసుపు ఫ్లోడ్ ఎస్తార అండి మీ సైడ్
పసువు ఇంతకు ముందు వేసాండి ఇప్పుడు దానికి కూడా ఏంది పురుగు వచ్చి ఎవరు తకువండి ఎవరో ఒకరు పది పది మంది రైతులలో ఒక ఇద్దరేస్తుల్లండి
అవునా ఈ ఇదిమా అండి మా డైలీ లైఫ్ ప్రతి రోజు మేము ఇట్లా పొద్దున్న లేసి వర్కౌట్ చేసుకొని పొరాలు కల కళ్ళు తాగి ఇదిలా వర్క్ అన్ని చేసుకుంటాం అండి మీది కూడా ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి
అంటే మాది ఇంతే అండి సేమ్ మేము అంటూ ఇట్లా కళ్ళు ఇల్లు అంటూ తక్కువ అండి
సరే అండి మీరు థ్యాంక్స్ అండి మీరు చెప్పిన దానికి
ఓకే